హలో ఆ హలో అండి ఎలా ఉన్నారు ఆ బాగున్నాండి మీరు ఎలా ఉన్నారు
ఆ బావున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇకా ఏ లేదండి కాలిగా ఉన్నాము సమ్మర్ హాలిడేస్ అయిపోతే తాన్నాయి కదా అయిపోయినాయి
అవునండి ఇంకా స్కూల్స్ ఓపెన్ అయితాయి
ఆ సమ్మర్ హాలిడేస్ అంతా ఎట్లా ఎంజాయ్ చేసినారండి
సమ్మర్ హాలిడేస్ ఏముందండి రొటీనే చిన్నప్పుడు డేస్ లో అయితే కాదు చిన్నప్పు అప్పుడైతే బాగా ఎంజాయ్ చేస్తూ ఆ మామిడి కాయలు తింటూ అమ్మమ్మ వాళ్ళ ఉరికి వెళ్తూ అంతా మన చెల్లిళ్ళు అక్కలు కజిన్స్ అంతా వస్తాన్రీ
ఆహ్
అట్లంతా ఎంజాయ్ చేస్తాంటిమండి బాగా
ఆ అవునండి ఆడేసే చానా డిఫ డిఫరెంటండి ఈ డేస్ ఆ డేస్ డిఫరెంటి అప్పుడు ఉంటే మనకి మొబైల్స్ ఉండేటి కాదు మన కజిన్స్ తో ఆడుకునే వాళ్ళం మంచిగా
ఆహ్
డై డే అంతా కజిన్స్తో ఆడుకుంటూ మామిడ్కాల్ ఇదే ఇంకా సమ్మర్ హాల్డేస్ అంటే మనకు బా గుర్తుకొచ్చేది మ్యాంగోసండి
ఆహ్ ఆ మ్యాంగోస్ ఆ కర్బుజాకాయలు దోస్కాయలు మంచి వాటర్ పడ్తాయి ఇంకా రేగి పళ్ళు మేము చిన్నగున్నప్పుడు సమ్మర్ ఒస్తే ఫ్రెండ్స్ అంతా కల్సి ఒక చెట్టు దగ్గర పోయి రేగి పంన్లు కొట్ కొట్టుకొని వచ్చి తింటుంటిమి
ఆ
చాలా బాఉంటయండి
అవ్నండి అప్పట్లో మళ్ళీ ఎండాకాలం వచ్చిందంటే కొన్ని గేమ్స్ ఉంటాండి అండి చిల్లా కట్టా ఆడతకునేదిగైనా గాని అ ఇంకా మన వీధుల్లో క్రికెట్ ఆడేది గానియండి
ఉమ్
ఇంకా దాగుడు మూతలాట కలర్ కలర్ వాట్ కలరనుకుంటా
అవతను నేను చిన్నగున్నప్పుడు ఇలా క్రికెట్ ఆడ్తుంటే ఆ బాల్ వేరే వాళ్ళింద్లాలకుపోతుండే మేమడే ఆడకి
అదైతే ఇంక పెద్ద మెమొరీ అండి నిజమే మీరు చెప్
బాల్స్ జర్నీచ్చేవాళ్ళు కాదు అన్ని ఇంట్లో వాళ్ళింట్లోనే పెట్టుకుంటుండి మేము బాలేదు తెచ్చుకోవడం కనుక్కోవడం నెక్స్ట్ డేక్ మళ్ళీ వాళ్ళి పోవడం వాళ్ళు బాలివ్వకపోవడం రోజోక బాల్
అవ్నండి
అలం
డే ఏంటి ఎప్పు ఎప్పుడు చూస్నా మా ఇంలలాకి బాల్స్ కొడ్తారు అని చెప్పి ఇచ్చే వాళ్ళే కాదండి ఆ అవునండి గోళీలాటైతే ఇంకా బీభచ్చంగా ఆడ్తాంటి మండి మేమైతే
అవ్ను ఇంగ మధ్యాహ్నం ఒచ్చేసరికి ఇంకా మా ఇంట్లో బయటికీ వంపరు ఎండలని ఇంకా ఇంట్లోనే కింద ఒక సందులా టుంది ఇంకా ఆడే ఇంకా ప్లే గ్రౌండ్ ఉంది చేస్కున్నా కొంచెం ప్లేస్లోనే గోళిలాట తంటిమీ షెటిలాడ్తాంటిమీ
అవునండి ఎండాకాలం ఒచ్చిందం అంటే ఈ గేమ్స్ అనేటివి చాలా ఎక్కువ అండి బంగరలాట బొంగరలు చిల్లా కట్టా గోలీలాటా ఇన్ సైడ్ క్రికెట్ అంతా షటిల్స్ నైటైతే షటిలండి పగులంతా గోళలాట ఆడేది చిల్లా కట్ట ఆడేది ఇవే ఉంటాయి నైటైతే ఇంకా వీధిలై ట్లుంటాయి కదండి ఫ్యామిలీ మెంబర్స్ అంతా పెద్దోళ్ళు ఉం ఉంటారు వాళ్ళతో పాటు ఇంకా పిల్లలు అంతా కలిసి షటిల్స్ ఆడ్తా ఉంటారండి అయినా డేస్
ఇంకా ఆ పకింట అంకులు మన పేరెంట్స్ కూర్చొని ఇంకా న్యూస్ ఆ టాపిక్స్ అన్ని మాట్లాడుకుంటూ ఆళ్ళ అలా టైమ్ స్పెండ్ చేస్తు
అవునండి చాన బాగుందండి
ఏ చూస్తుంటూ
ఉమ్ ఇంకొకరయితే ఒక్కొక్కసారి ఆడ ఆడేకి రాని వాళ్ళు ఉం టరు కదండి నాకు ఇంకొగేమి ఇస్తారా ఇంకొగేమి ఇస్తారా అని అడిగేవాళ్ళండి
ఉమ్
ఆ అయినా ఆడేస్ చాలా బాగుండేది కదండి
ఆ ఉంది
ఉమ్ ఇంకేంటండి మెమరీస్ ఇవి సమ్మర్ హాల్ డేస్
మంచిగుండె ఇంకా నేన్ ఇంకా మళ్ళీ ఇంకా సమ్మర్ అయిపోయేసరికి కా లాస్ట్ ఇయర్ మిగిలి పొయిన నోట్సెస్ అన్ని ఉంటాయ్ కదా అవన్నీ పేపర్స్ మిగిలి పోయి ఉంటాయ్ వైట్ పేపర్స్ ఆ లైన్స్ పేపర్స్ ఉంటాయ్ గదా అన్ని చింపి మళ్ళీ చిన్న నోట్స్ చేసి ఆల్రెడీ అయిపోయిన బుక్ అలా దానికి కరెక్షన్ నేనే ఓన్ గా చేసుకొని కొంచెం మేడం లా ఫీల్ అయిపోయి టీచర్ ఆట అంట ఆడుతుంటి
ఆ స్టూడెంట్స్ ని మన అంటే మనకంటే చిన్న పిలలన్ స్టూడెంట్స్ గా పెట్టుకొని మనం టీచర్ గా బిహేవ్ చేసి వాళ్ళక్ ఏబీసిడిలు నేర్పిచ్చి అయినా ఆ డేస్ అనేది చాలా వేరండి
చించి మళ్ళీ నో చిన్న నోట్బుక్ చేస్తూ పిన్ను కొట్టుకొని దాంట్లో హోమ్ వర్క్ రాపిస్తండి ఇచ్చి అంటే మేడమ్ గా బిహేవ్ చేస్
అవునండి
అలా బాగుండె ఇ ఇవన్నీ ఇంట్లో వాళ్ళు బయటికి పంపనప్పుడు ఇ ఇంట్లోనే ఉండాల అని చెప్తారుగా ఆ టైంలో ఇంకొకటి స మ్మర్లో మాకొక ఫెస్టివల్ జరుగుతుంది ఆ ఫెస్టివల్ లో బొమ్మలు అన్ని దొరుకుతాయ్ అప్పుడు ఆ బొమ్మలు తెచ్చుకొని బాబీ ఇంకా సామాన్లు ఉంటాయి కదా
అవునండి
అవి తెచ్చుకొని వంట చేస్తున్నట్టు ఆడుకుంటూ ఇంకా ట్రావెలింగ్ బస్సు నడుప్తన్నా ఫ్రెండ్స్ అందరినీ కూర్చోబెట్టుకొని కండక్టర్ గా ఫీల్ అయిపోయి
ఉమ్ చానా బాగుంటాండె అండి అయినా గాని
ఆ..
ఉమ్ నా స్కూల్ రీ ఓపెన్ అంటే ఆ ఎగ్జైట్మెంటె వేరండి నోట్స్లు కొనుక్కో పెన్నులు తీసు కోల కొత్త బ్యాగ్ తీసుకోవాలా అన్ జెప్పి
ఆ మళ్ళీ ఆ నోట్ బుక్స్ కి కొత్త బుక్స్ కి రా పదయాల మళ్ళీ పిన్నులు కొట్టాల మళ్ళీ దానిపైన స్టిక్కర్ మనకిష్టం వచ్చిన కార్టూనే కావలి
ఆ ఎగ్సైట్మెంట్ వేరండి ఎందుకంటే ఒ ఒక క్లాస్ నుండి ఇంగో క్లాస్ కి ప్రమోట్ అయితాన్నాం అన్ జెప్పి హ్యాపీనెస్సు కొత్త ఫ్రెండ్స్ వస్తారు కొత్త మ
మళ్ళీ కొత్త బెంచ్ వస్తాది పక్కన ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు వస్
అవునండి అయినా గాని ఆ డేస్ చాలా బాగుడెనండి ఉమ్ ఇంకా ఏంటండి మీ మెమోరీస్ సమ్మర్ హాలిడేస్ లో మామడికాయల్ సీజన్ ఉంటది జూడండి సమ్మర్ లో మామిడికాయలు దొరికేది ఆ సీజన్నే గదా. మాకైతే ఊరగాయ పెట్టేకి. పచ్చిమామిడికాయల కోసం ఎంత లా వెతుకుతామోనండి స్టార్టింగ్ లో ఉగాది టైం నుండి.
ఆ ఉగాదికి దొరకడం కష్టం ఖచ్చితంగా. ఆ రోజు ఇ పెద్ద అంట అయిపోతుంద మామిడికాయ కోస మ. కొత్త మామిడికాయ పచ్చడి తింటుంటే మళ్ళీ.
ఇది గాదు గని కరోనా టైమ్ లో అయితే ఇంకా అసల్ దొరకనే దొరకలేదండి.
అవును కరోనా చాలా. అంత అర్జట్ చేసినం ఫైనల్గా అయితే మేము కూడా.
ఫైనల్ గా జేసినామండి కానీ ఆ డేసు. ఉమ్ అప్పుడు దొరక్క ఎన్నీ తంటలు పడినాము.
ఆ.
ఉమ్.
ఉంటా అండి.
ఉమ్కా సమ్మర్ హాలిడేసంటే మాకు బాగా గుర్తుకొచ్చేది మేమ్. బాగా మా అమ్మమ్మ వాళ్ళు ఊరికిగన వెళ్తా ఉంటిమండి. అక్కడ మాప్. ఓ ఐ మీన్ మా కజిన్ వాళ్ళు గన ఉంటారు కదన్. డి వాళ్ళంతా అయితే ఇంకా బాగా ఆడుకునే వాళ్ళం మండి.
ఉమ్.
ఉమ్.
మేము గుడా మా అమ్మమ్మ వాల్ మా పిన్ని వాళ్ళ ఇంటికి ఏళ్తుంటిమీ ఈవ్ ఈ సమ్మర్. ల్లూ అన్ని ఊళ్లలో జరుగుతాయన్నమాట మా సైడ్ ఫెస్టివల్స్ ఊరు ఊర్లో. ఒక అమ్మ వారు ఏదో ఒక దేవుడు ఉంటారు గ ఆ దేవుడికి జా. తదా తేరు అలా చేస్తారన్నమాట.
అవును.
ఇంకా ఊర్లో అయిపోతానే ఇంకొక ఊరికి ఇట్లా కజిన్స్ అంతా ఎళ్ళి. మంచిగా అక్కడ తింటూ ఐస్ క్రీమ్ ఓస్తుంది అప్పుడే ఇంకా ఐస్ క్రీమ్ అందరికి. కావాలి ఎంత మంది చాలా మంది ఓస్తారన్నమాట అమ్మమ్మ వాళ్ళు. ఈ పిన్ని వాళ్ళ కి అంటే. తక్కువే అస్తారు కానీ అమ్మమ్మ వాళ్ల ఇంటికి తాతయ్య వాళ్ళ బంధువులు అమ్మమ్మ వాళ్ళ బంధువులు. అందరు బందువులు ఓస్. స్తారు అందరింక అప్పుడే గ్యాదర్ అయితరు ఇంకా వాళ్ళవి వీళ్ళని అమ్మ వాళ్ళ. అంత కూర్చొనో తలప్స్. సి ఉ ఆ టేస్ట్ ఎట్లా ఉంది ఈ టేస్ట్ ఎట్లా ఉంది నాన్ వెజ్ ఫుల్ చేస్తారు.
ఆ అవునండి.
ఇంగ. కజిన్స్ ఇంకా మనల్ని అడుగుతారు అమ్మ వాళ్ళు ఇది టేస్ట్ ఎట్లుంది ఆ టేస్ట్ ఎట్లుంటుంది ఇంకా. మామ బాబాయ్ వాళ్ళు కూడా మంచి నవ్వుతూ. డ్యాన్స్లు ఎస్కుంట ఇంకా నైట్ అయితే ఇంకా పాటలు పెట్టుకొని కజిన్స్ అంతా ఇంకా బా అబ్బాయి వాళ్ళు మామ తాతయ్య అందరు వచ్చి డాన్స్ చేస్తూ..
ఉమ్ అవునండి. ఆ బలే ఎంజాయ్ చేసామండి మేము కూడా సమ్మర్ హాలిడేస్ అప్పుట్లో కానీ ఇప్పుడు సమ్మర్ హాల్డేస్ అంతా బోరింగ అ యినాయండి
అందరు ఇప్పుడు స్టడీస్ ఇప్పుడు కల్వడం ఎక్కువ లేదు ఎలా అంటే అందరు స్టడీస్ మ కాలేజుంది అటెండెన్స్ ఉంది సెముంది ఇంకా జాబ్ చేసి వాళ్ళు ఇంకా జాబ్ ఉంది లీవ్స్ లేవు వీకెండ్స్ ఒక్కటి ఇంకా ఆ వీకెండ్స్లో వాళ్ళకి ఈ వాళ్ళ బిజీ వర్కూ వాళ్ళ పర్సనల్ వర్క్ వల్ల ఇకా కాల్సే ఇంకా ఆ కాల్స్ ఏం మాట్లాడతాం మహా అయితే బాగున్నారా తిన్నారా అంతే ఉంత క కల్సి ఎంజాయ్ చేసే కిక్కు వేరు ఇలా మాట్లాడడం వేరు
అవ్నండి అందులో ఇప్పుడు మనం కల్సినా గాని ఎట్లాంటుందంటే మొబైల్ ఎవరు మొబైల్ వాళ్ళే పట్టుకుంటారండి వా మొబైల్స్లోనే మునిగిపోతారు పక్కనే ఏ మనిషి ఉన్నారా అని కూడా అంత పెద్ద పట్టి పట్టించుకోరు సమ్మర్ ఆ సమ్మర్ హాలిడేస్ అప్పుట్లా అంటే మనం బలే ఆడుకునే వాళ్ళం అంతా కలిసి
ఆహ్
ఇంకేంటండి విశేషాలు
చెప్పాలండి మీరే
ఆహ్
తిన్నారా
ఇంకా లేదండి తినాలి మీ మెమొరీసన్ని గుర్తు చేస్కొని మాకు చెప్పినందుకు థ్యాంక్యూ అండి
మీరు కూడా మీరు షేర్ చేస్కున్నందుకు చాలా హ్యాపీ ఉంది అలా షేర్ చేసు చూడం మీతో నేను కూడా చాలా బాగుంది
ఆ అవ్నండి థ్యాంక్యూ అండి సరే అండి మరి బాయండి